హలో
ఆా ఏం చేస్తున్నారు
కాలీ ఇంక ముందే లంచ్ చేసి కూర్చున్నాను మీరు
హు మేము కూడా లంచ్ ఇప్పుడే ఇప్పుడే అన్నం తిని ఖాళీగా కూర్చున్నా
ఎంకర్రి
ఏముంది ఏం లేదు
సర
ఆ
ఇన్పిలేదా సరిగా
ఆ కార్ కర్రీ ఆ కాకరకాయ్ టమాటా చేసిన
హ ఆ కర్రీ
ఆ
కర్రీ ఎలా చేసారో చెప్తార
ఆ స్టడీ టెన్ పదో తరగతి వరకి గిరింబాయి స్కూల్ లో చదివాను ఒక వన్ సంవత్సరము పదో తరగతి వరకీ స్కూల్లో చెప్పాను అందులో టూ ఇయర్స్ దాకా స్కూల్లో చెప్పా ఐదు వందల వరకు ఇచ్చారు అప్పుడు నేను చదువుకున్న స్కూల్లో చెప్పిన రోజులు
ఏ సబ్జెక్ట్ చే పిన్నారు
ఆ తెలుగు మీడియమే మనకు తెలుగు మీడియం అంటే చాలా ఇష్టం తెలుగు మీ నేను తెలుగులో చాలా పర్ఫెక్ట్ తెలుగు మీడియంనే చెప్పిన తెలుగు మీడియమే చెప్పిన తెలుగునే మొత్తం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిన కొంచెం పిల్లలే అంత ఎస్ టి ఇక్కడ మైపాలో చి పోయింది తెలుగు మీడియం వరకు చెప్పా ఆ కాకరకాయ టమాటా నేనే వండను
అ హలో
ఆ
కాకరకాయ ఇలా వండారో రెస్పి చెప్పరా
ఆ ఆయిల్ వేసాను ఆనియన్ వేసాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి అందులో కా ఆకరకాయలు వేసి కాసేపు ఉడికిన తర్వాత కాకరకాయలు వేసాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసాన్ అ
మధ్య ఎమన్నా షాపింగ్ చేసారా
ఆ ఈ మధ్యలో ఏం షాపింగ్ చేయలేదు
ఉ
ఇంట్లోనే ఉంటున్నా టమాటా పచ్చడి పెడుతున్నా
కుకింగ్ బాగా చేస్తారా
ఉమ్ ఆ టిఫిన్స్ చేస్ చేస్తావ
మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అది
నా ఫేవరెట్ కర్రీ టమాటా పచ్చడి
వె నాన్ వెజిటేరియన్ ఇ చికన్ మటన్ వెజ్ ఏంటార నాన్ వెజ్
ఉమ్
అది నాన్ వెజ్ తింటారా వెజ్ ఆ
వెజ్
నాన్ వెజ్ అంటే ఇష్టం లేదా
ఆహా ఇష్టము ఉండదు ఎక్కువ వెజ్ ఇష్టాం టమాటాలు ఉడకబెట్టి పచ్చిమిర్చి అందులో నూనెలో వేయించి కొంచెం ఎల్లిపాయ వేసి జీలక్ర వేసి కొత్తిమీర వేసి మిక్సీ పట్టి చెస్తే చాలా ఇష్టం ఉంటుంది
రబ్బా అందీ పో సారే మజే కొత్తగా
ఆ
నిమల మూవీ చూసారా
ఆ సినిమాలు తక్కువ ఎప్పుడు ఒకసారి వెళ్తాము సినిమాకి
ఆ మళ్ళీప్పుడు ఎల్ కూడా తీ లు అన్ని వస్తున్నాయి టికిలా హాట్ స్టార్లలో మం చూడలే
చూడట్లేదు సినిమాలు చూడట్లేదు సీరియల్ చూడట్లేదు ఇక నేను ఇంట్లో పనే చేసుకుంటున్నా అదే సరిపోతుంది
ఎ
ఆ
ట్రిక్స్ గాని ఎటైనా వేల్లార
ఆ ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే ఉండమే జరుగుతుంది వెళ్ళాలనుకుంటున్నాం ఈ మధ్యలో భద్రయల వెళ్లాలనుకుంటున్నా చి
ఇంకేంటి విశేషాలు చెప్పప్పండి మన్న
ఆ
మరి చెపాండి విశేషాలు గు
వినిపించట్లేదు
ఇంకేంటండి వి చేషాలు అంటున్నా
మీకే ఇష్టం
మి ఇంట్లో
ఆ
ఏంది పనితానా
మీకే ఎమ్ ఇష్టం
నాప్పుడు నార్మల్ చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టం చికెన్ ఫ్రై బాగా ఇస్తంది అది ఇష్టం
చికెన్ ఎట్లా చేస్తారు
అ
ఇంత రిస్కియి చెప్పాల
ఆ
మంచిగ ఊసి తీస్కునంక ఒక గిన్నెలో వాటర్న్ని పంపుకొని ఒక గిన్నెలో కాలుసిట్టింది దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆడ్ జేసుకొని మంచిగా చికెన్ని కలిపి పెట్టుకోవాలి అలాగే పోప్ ఒ ఆనియన్స్ కట్ చేసి పోడ్ తినేది మరిది పుదీనా అవ్వన్నీ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడ ఒక కడాయి లా బాండి ఏదైనా కొ పెట్టుకో దాంట్లో ఒక ఫైవ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి వన్ క మసాలా ఉంటది గద ఇరుముకు అల్చిన్ చెట్టు అలా వంగదు సాజీరా
ఊ
అది
ఆ చేయడం వస్తదా నీకు
అన్ని జూస్తవా అంటే ఎంతర పొడి పొడి గా జూస్తా మరి అంత పర్ఫెక్ట్ జూడ నేను
ఆ
అది అంత పర్ఫెక్ట్ గా రావు ఎప్పుడు ఒకసారి చేస్త ట్రై చేస్త ఉంటా
ఆహా
ఆనియన్స్ ఫ్రై అయినాక దాంట్లో కొద్దిగా చికెన్ కలిపిపెట్టుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి మంచి ఒక ట్వంటీ మినిట్స్ అట్ల లాస్ట్ కొద్దిగా కొత్తిమీర ఉన్న మసాలా యాడ్ చేసే కొత్తిమీర వేసే ఐపో
ఊ మరి ఎప్పుడు నేర్చుకుంటవు
వచ్చు ఒక అప్పుడు కరోనా టైమ్ లో బాగా తీసేది గాని కొత్త కొత్త వంటకాలన్ని బట్ ఇప్పుడు ఏం చేయట్లేదు
ఇంకేం వంటలు ఇష్టం
టన్ హార్డ్ ఉంటది చికెన్ వున్ను బిర్యానీ చేస్తది మౌని చేస్తది బిర్యానీ మౌనికి అంత రాదు
ఓన్లీ బిర్యానీయేనా
ఇంట్లో అన్నీ వండుతాను బట్ ఎక్కువ అంటే ఇష్టం అంటే అవే
ఊహ్మ్ ఊ నార్మల్ వెజ్ ఏముండ ఇష్టము ఉండదా
ఇండ్లనే స్టాఫ్ రైటర్మెంట్
ఆ
అల్లు ఫ్రై వున్ను బెండ్డకాయి ఫ్రై అంటే ఇష్టం
బెండ్డకాయి ఫ్రై ఆలుగడ్డ కూర
అవును
హ్మ్ అందులోకి పచ్ పచ్చి పులుసు ఓ అట్లా ఏమి ఇష్టం ఉండదా ఊ హలో హలో హలో
వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపి కా సగం కట్ అవుతుంది
ఇప్పుడు ఓకేనా వాయిస్
ఆ ఇప్పుడు ఓకే
అందులో పస్ అందులో పచ్చి పులుసు అంత ఇష్టం ఉండదా బెండకాయ ఫ్రైలో పచ్చి బావుంటది గదా
అంత ఇష్టం అంటే ఓన్లీ చికెన్ ఫ్రైలో దింటారు మరి అంటే పులుపు ఎక్కువ తినబుద్
ఆహా
హ్మ్ ఇంకేం జేస్తవు
అ అన్ని కర్రీస్ వండుతాను అన్ని వచ్చు
ఊ రోజు ఏంజె ఏం పని చేస్తావ్
అన్ని పనలు ప్లే జేసి చదువుకుంటాను
ఊహ్మ్ ఎస్టర్డే ఇగ పోలే
అయిపోయింది
ఊ అమ్మ వాళ్లతో